హలో
నమస్కారం అండి
ఆ నమస్కారం అండి ఆ అయితే ఈరోజు మనము వంటల గురించి మాట్లాడుకుందామండి టాపిక్ వచ్చేసి అయితే ఆ అయితే మీరు ఏ వంట మంచిగా చేస్తారండి
నేను అన్ని వంటకాలు మంచిగా చేస్తానండి నేను ఎక్కువగా అయి తే గోంగూర పచ్చడిని బాగా చేస్తాను అందరి మా కు కుటుంబ సభ్యులు చాలా ఇష్టపడతారు మీరండి
నేను అన్ని కర్రీస్ బాగనే చేస్తానండి అయితే మెయిన్‌గా చెప్పాలి అంటే నాకు వెజ్ కన్నా నాన్ వెజ్ బాగా చేస్తానండి ఎందుకంటే నాన్ వెజ్ బాగా తింటాం కాబట్టి నాన్ వెజ్ అనేది ఎక్కువగా ఇష్టంగా చేస్తాను సో వెజ్ అనేది నాకు అంత పర్ఫెక్ట్‌గా రాదు అలా మీరు చెప్పండి
ఆ ఇంకా కొంతమందికి వెజ్ మంచిచేస్తారు కొంతమంది నాన్ వెజ్ బాగా చేస్తారంండి నేను కూడా నేనై తే వెజ్జే బాగా చేస్తాను మీరు నా
అంటే మీరు వెజిటేరియన్సా అండి
ఏంలే వెజిటేరియన్ ఏం కాదండి కానీ అందరికి అన్ని వంటకాలు కుదరాలి కదండీ నేనైతే నాన్ వెజ్‌ను అంత ఏం బాగా చేయనండి ఎక్కువగా అయితే వెజ్ బాగా చే
ఎ మ్మ్
వెజ్ బాగా చేస్తాను
ఓకే అవునా అండి అయితే ఇప్పుడు మనము ఆ మీరు కూడా అన్నట్టే అండి అంటే చాలా మంది కూడా ఆ ఫుడ్ అనేది ఆ ఇంట్లో చేసుకోకుండా బయట ఫుడ్డు అలా తినడము ఆరోగ్యము ఖరాబు కావడము ఇలాం టివన్నీ కూడా మనము ఈరోజులో చూస్తున్నాము ఏ ఇంట్లో చేసుకోకుండా బయట ఫు డ్ ఆర్డర్ పెట్టేసి ఆ వోండు ఆ తినడము దాని వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అనే ది కూడా చూస్తుంటాము కదండి తే మీరు చెప్పినట్టే వెజిటేరియన్స్గా ఉండడము
ఉమ్మ్
తినడము చాలా మంచిగా ఉంటుంది మీరేమంటారండి అంటే మీరు చే మీ పిల్ల లైనా మీరైనా అంటే ఇష్టంగా తినేది
మేం మా పిల్లలకి ఎక్కువగా బిర్యానీ ఇష్టపడతరండి కాక్పోతే ఇంట్లో నేనిష్టంగానే చేద్దామని ట్రై చేస్తాను కనీ మా పిల్లలు బయట బిర్యానీ ఎక్కువ లైక్ చేస్తారు అందుకే నేన్ చెప్ తూ ఉంటాను బయట బిర్యానీలు బయట ఫుడ్ ఎక్కువగా తినొద్దు ఊరికే వాడిన ఆయిల్ ని మళ్ళీ మళ్ళీ తిరిగి వాడుతూ ఉంటారు ఫుడ్ కలర్స్ ఎక్కువగా యూజ్ చేస్తు ఉన్ ఉంటారు అలాంటివి తినకూడదు అన్నా కూడా
అ
ఆ బైట్ ఫుడ్ నే ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారండి కాకపోత్ ఇంట్లో ఫుడ్ టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యానికి మంచి
అవునండి మీరన్నట్టే ఇంట్లో ఫుడ్ అనేది ది చాలా మంచి ఇది అండ్ ప్లసు మీరు గోంగూర పచ్చ గోంగూర పచ్చడ మంచిగ చేస్తా అన్నరు గదా అండి అంటే ఎలా లా చేస్తారు అన్ అంటే దాంట్లేమన్నా అ ఎమ అంటే ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పగలుగుతారా
గోంగూర పచ్చడినికు
చెప్పండి ఆ ఓకేనండి అయితే మామూలుగా కూడా వంట క ఒన్ వంటకాలు అంటే పాల ఆ అంటే పన్నీరు గూడ బాగ జే పన్నీరు అయిన చే పిల్ ల్లలు చాలా ఇష్టంగా తింటరు కదండి పన్నీరు అ అంటే నేను ఒకసారి పన్నీరు పన్నీరు చేసినప్పుడు హో రెస్టారెంట్ టై లాగా చేద్దాము అనేది ఒకసార్ అది నేను అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని కూర్చున్నాని చేదామని అనుకున్నా కాకపోతే అది వర్క్ అవుట్ అవ్వలేదు సో ఇంకా ఒకటే ఒక్ వ ఒకసారి చేస్తే అలా అయింది ఇంకో రెండోసారి చేసాను కొంచెం బెటర్ గా అన్ అనిపించింది ఇంకా మూడోసారి చేస్తే పర్ఫెక్ట్ గా కుదిరందండి అంటే మనకు ఇష్టమైన వంటకాలు చేస్తుంటే అదొకా ఇంకా చెయ్యాలి ఇ యా అ ఒకసారి వర్కౌట్ అవ్వదండి సెకండ్ టైమ్ అనేది కంపల్సరీ మంచిగా వర్క్ అవుతుది
ఉమ్ అవునండి నిజమే ఏ దైనా ఫస్ట్ టైం కొంచెం కుదరక పోవచ్చు ఇంక అలాంటి టైమ్ లో యూట్యూబ్ లో వంటకాలుంటయ్ గద యూట్యూబ్ లో రకరకాల మనకు తెలియని వంటకాలు గుడ చాలా ఉంటయి చూసి మన్ నం నేర్చుకోవచ్చు ఇంకా కొన్ని కర్రీస్ నాకు రాకుంటే యూట్యూబ్ లో చూసి చేస్తానండి ఫస్ట్ టైం కుదరకపోతే సెకండ్ టైం కుదురుతుంది చెప్పండి ఇంక మీరు
అవునండి మీరన్నట్టే యూట్యూబ్ లో ప్రతి వాళ్ళు కూడా యూట్యూబ్ ని చూడ్ డము నేర్చుకోవడము గుడా చేస్తున్నారు అంటే ఇప్పుడు మనకి ఏంటంటే వంటలు రావు అన్ నీమాట లేకుండా యూట్యూబ్ అనేది మనకంత సహాయడు తుంది వంటకాలల్లో అది ఎంతో మంచి అనుభూతి అనేది కలుగుతుంది అంటే మనకు కూడా వంటలు ఎవరిని ఫోన్ చేయడం కాకుండా మన చేతిలోనే యూట్యూబ్ యూట్యూబ్ లో సెర్చ్ చేసి మనకు కావల్సినవన్నీ వంటకాలు చేసు కోవచ్చు అంటే నా మన తెలంగాణ ఆంధ్రానే కాకుండా వేరే ఏ స్టేట్స్ లో ఉన్న వంటకాలు కూడా మనం యూట్యూబ్ లో చూసి చేసుకొనేం త టెక్నాలజీ అనేది ఇప్పుడు పెరిగింది కదాండి
ఉమ్ అవునండి అప్పటి కాలంలో చే సే వంటకాలు కూడా ఇప్పుడు యూట్యూబ్ లో చూసి మనం నేర్చుకో వచ్చు అండి అప్పుడు బామ్మలు అ అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసే వంటలు కూడా ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్నాయి కాకపోతే వాళ్ళు చేసినంత టేస్టీగా మనం చెయ్యకపోవచ్చు కాకపోతే దాంట్లో చూసి మా త్రం మనం నేర్చుకోనే టెక్నిక్ వచ్చిందండి.
అవునండి మీరు అన్నట్టే ఆ ఆ కాలంలో వంటకాలు ఎందుకంతటి టేస్ట్ గా ఉండేటివి అంటే వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండేవాళ్ళు అలా అంటే ఆ కట్టెల పొయ్యి మీద వండడం వల్ల ఇవన్ అన్నీ ఉ అంటే ఇప్పుడు వస్తువులు కూడా క కల్తీ అవుతుంది కల్తీ అవ్వడం వల్ల మనకు ఆ వంటకాల టేస్ట్ అనేది తగ్గిపోతుంది ఆ కాలంలో ఏ కల్తీ లేదు మామూలుగా చెట్ల నుంచి రావడము డైరెక్ట్గా ఆ రావడం వంటకాలు చేసుకోవడం అనేది ఉం టుంది అందువల్లనే అండి
అవునండి అప్పటి కాలంలో మీరు చెప్పినట్టు కట్టెల పొయ్యి మీద ఎక్కువగా చేయడం దాని వల్ల టేస్ట్ ఇంకా పంటలు అనేటివి మంచిగా పండించే వారు ఇలాంటి రసాయనాలు ఇలాంటివి వాడకుండా ఉండేటివి కాబట్టి రుచిగా ఉండేటివి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇప్పుడు ఎక్కువగా రసాయనాలు ఎక్కువగా వాడడం వల్ల అయి రుచిగా కూడా ఉండడం లేదు
అవునండి మీరు అన్నట్టే రసాయనాలు వాడటముతో పాటు ఆ వాటిని కూడా కల్తీగా అంటే వాళ్ళే ఇట్లా కెమికల్స్ యూజ్ చేసేసి పాలు అలా అలాంటివి అన్ని కూడా కల్తీ అయ్యేసి పిల్లల అందరి ఆరోగ్యాలను అనేది ఖరాబ్ చేసేంత అయిపోయింది అ వంటకా ఇంట్లో వంటకాలు వంట చేసుకోవడముయే బెస్ట్ అని నేను అనుకుంటున్నా అండి హలో హలో హలో
ఆ వినిపిస్తుందా మేడమ్
ఆ వినబడుతుంది ఉమ్ చెప్పండి అయితే వంటకాలు
చెప్పండి
ఆ వంటకా ఆ ఇంకా మీరు అంటే గోంగూరతో పాటు ఇంకే మం చిగా చేస్తారండి వంటకాలు
నేను గోంగూర టమాటా పప్పు అండి ఇంకా వచ్చేసి పన్నీర్ కర్రీ కాకరకాయ ఫ్రై ఈ కాకరకాయ ఫ్రై బాగా చేస్తానండి మా అమ్మగారితో నేను నేర్చుకున్ న్నాను
మీరు ప్యూర్ వెజిటేరియన్లా మీరు ప్యూర్ వెజిటేరియన్లా అనిపిస్తున్నరండి
ప్యూరు వెజి ఏం లేదండి నాన్ వెజ్ కూడా తింటామండి నిన్ననే మృగశీర కార్తి అయింది కదండి చేపల పులుసు చేపల ఫ్రై నీ బాగా చేసుకొని తిన్నామండి
మృగశిర కార్తిలో చేపల పులుసు చేసుకుంటారా అండి
మీరేం చేసుకుంటారండి మరి మృగశిర కార్తి రోజు చేపలే ఫేమస్ కదండి
అంటే మేము అప్పుడు సోమవారం వచ్చింది కదా మేము మండే నాన్ వెజ్ ముట్టమండి అందుకోసమే తెలీదు అందుకు తెలుసుకుందామనే మీకు అడిగాను
ఆ ఇంట్లో మనం తినకుండా పిల్లలు తింటారు కదండి ఇంకా వాళ్ళ కోసం చేసి పెట్టాలి లి కదండి అందుకే చేపల ఫై మా ఆయన క్కు ఎక్కువగా చేపాలంటే బాగా బాగా ఇష్టం అండి పెనం వేడి చేసి ఆయిల్ వేస్ సి బాగా వేయించి
అ అవునా అండి చాలా మంచివి షయం అండి మ్మ్ అయితే మీ ఇంట్లో మీర్ రు మాత్రమే వెజిటేరియన్ అనేది అర్థం అయ్యిందండి ఇంకా
ఇంకా అలా ఏం లేదండి మీరు నాన్ వెజ్ ఎక్కువగా తినే వాళ్ళలాగా ఉన్నారండి మీరు వెజ్ గురించి మాట్లాడట్లేదు
అంటే మాకు వెజ్ అనేది మేము ఎక్కువనే తింటాము కాకపోతే నాన్ వెజ్ అనేది చాలా ఇష్టము అందుకోసమే ఇబతున్నా అంటే ఆ వెజ్ ఎక్ డే వీక్ లో వెజ్ ఎక్కువ తింటాము నాన్ వెజ్ తక్కువ తిని వెజ్ నే నాన్ వెజ్ నే ఎక్కువ ఇష్టపడతామండి అలా
అవునా మేము ఒక్కొక్కసారి నాన్ వెజ్ లో కూడా ఒక్కొక్కసారి నాన్ వెజ్ అంటే బొమ్మిడి చాపలు అలాంటివి కూడా వేసుకొని తింటామండి ఇప్పుడు పాలకూర ఫ్రై లో దాంట్లో వేయించుకొని వేసుకొని కూడా తింటామన్ డి మేము ఎక్కువగా జొన్న రొట్టెలు చేసుకొని అలా వేపుడులతో కూడా తింటూ ఉంటామండి టైం అయిపోయిందండి టెన్ మినిట్స్ అండి పది నిమిషాలు గడిచిపోయింది త్య
ధన్యవాదాలండి